హలో ఏం చేస్తున్నావుర
ఇప్పుడే పరుగు సినిమా సుత్తన
పరుగు ఆ
ఆ
మ్ హు పరుగు పరుగు సినిమా తీసి నువ్ కూడా పరుగుదియ్
నేను పరుగులు పెడుతాగాని పరుగులు తీయ్య
మ్ తీయ్యడం ఏందీ పెడితెఎందిర
తీయడం అంటే సినిమా అన్నావు నువ్వు నేను పరుగులు తీస్తా అంటే ఉరుకుతా
మ్ హు మీ చిన్నక్కకు కాల్ చేసినావ ఎప్పుడన్నా
మా చిన్నక్క బానా బిజీ ఫోన్ రీచార్జ్ కూడా లేదు మొన్న ఫోన్ చేస్తమాట్లాడింది
ఇవాళ రీఛార్జ్ చేసుకుని ఉంటుంది మార్నింగ్ కాల్ చేసింది నేను ఎత్తలే
ఫోన్ చేస్తేనేమో బిజీగుంటది
హుమ్ డ్యూటీకి పోతందంట కదా ఇగ అందుకే బిజీ ఉంటుంది కావచ్చు
ఏం డ్యూటీ అంటే డ్యూటీ పేరుచెప్తలేదు ఇంతవరకు నాకైతే
డేటా ఎంట్రెన్స్
ఏంది ఎత్తరల్ల హలో మల్లపోయింది హలో అక్క హలో హలో హలో హలో హలో హలో అక్కా హలో హలో
ఇష్టం